బోన్నారా
ఆ బొన్నం అండి మీరు బోన్నారా
బావున్నా అండి మీరు బావున్నారా
ఆ బొన్నం
ఏం చేస్తున్నారు లేచారా పిల్లలేచారా
ఆ పిల్లలేచారండి లేచారు హయకర్రుపని పోయింది
పెద్దమ్మాయా
స
ఓకే
మీరేం చేస్తున్నారండి
టిఫిన్ చేసారా
టిఫెన్ చేసామండి అన్నం బెండకాయ ఫ్రై
అది టిఫిన్ అంటారా
అదే అన్న ఇంకా పల్లె పల్లెటూర్లలో ఈవినింగ్ ఈవినింగ్ టైమ్ చేసుకుంటారండి
ఓకే
అన్నం బెండకాయ ఫ్రై చేసుకోని తిన్నాం
ఓకే ఓకే మేము ఇప్పుడు ఇక్కడ ఒంగోల్ కి వచ్చినాము ఇంకా లేదండి ఇందాక కిలీ లేసాము బయటికి షాప్స్ కి వెళ్ళేసి వచ్చాము బంగినపడి మామిడి పళ్ళు ఉంటే బంగినపల్లి పో తెచ్చుకున్న బాగున్నాయి ఇంగ తినాలి ఇంగ బ్రష్ చేసి తినాలి ఒంగోలు వచ్చాం కదా ఇక్కడ ఇంగా బీచ్ ఉంటది అంట సముద్ ద్రము పోయి రావలి
చూడటం పోయేస్తారండి
ఆ
ఉహు
చాలా ఇష్టం అండి నాకు సముద్రం అంటే మంచిగా ఉంటది అసల్ పిస్ పుల్ గా ఉంటది అలలు
హలో అన్ సముద్రం అంటే ఎవరికి ఇష్టం మాట్
ఊ చాలా బాగుంటది నేనైతే ఫస్ట్ చ్‌ ముంబై బీచ్ చూసా జుహూ బీచ్ తర్వాత మళ్ళీ బాపట్ల బీచ్ చూసా ఇప్పుడైతే ఇగ ఇక్కడ ఏదో ఉంటది చూడలి ఇగ మరి ఏది ఉంటది ఏంది అనేది
చూ మేము చెన్నై కి మేము కూడా చెన్నైకి పోయినప్పుడు ఒకసారి వెళ్ళేసి వచ్చాం అండి చెన్నైలో బీచ్
ఉ
ఆ
గో బీచ్ పేరు తెలుసా
బిచ్ పేరు అంత ఐడియా లేదండి
తెలుసుకోవాలీ కదా ఏ బీచ్ కి వెళ్ళినాం ఏమని నేను రెండు వేల ప ద్నాలుగులో రెండు వేల పన్నెండు లో జూహూ బీచ్ కు పోయిన ముంబైలో ముంబైలో జూహు బీచ్ దాని పేరు జూహు తర్వాతా ఆ రెండు వేల ఇరవై ఐదు లో బాపట్ల బీచ్ పోయినా బాపట్లా అవ్స్ పిలంక బీచ్ అంటారు దాన్ని
అటా నా
సో మనకి మామూలుగా వల్డ్ మ్యాప్ లో చూస్ తె ఒక్కొక్క బీచ్ కి పేర్లు ఉన్నాయ్ అవి గుర్తుపెట్టు కున్నాం అనుకో మనం ఈ బీచ్ చూసినం ఇ బీచ్ చూసినాం అనేది మనకు క్లారిటీ వస్తది
ఆహా అవును
ఉ పేర్లు అన్ని గుర్తు పెట్టుకుంటే బాగుంటది
ఉంటానులేండి
ఊ
హ పిల్లల ఏం చేస్
చిన్న పాప లేసిందా
చిన్న పాప
పిల్లలూ స్కూల్ కి రెడి అయితుంటారు వాళ్ళ డాడీ తీసుకెళ్ళింటడు అయి
ఇరో సండే కదా
ఆ చెర్చ్ పోతారు అన్నారు సాయంత్రము
ఆహా అవును
ఉ
మీర రండి సాయంత్
ఐతే వర్షం లైట్ గా స్టార్ట్ అయ్యింది
ఆ
లైట్ గా స్టార్ట్ అయింది వర్షం ఇక్కడ
ఆ ఇక్కడ ఎండ కాస్తందండి
ఉ ఉ చూడాలి ఎట్లుంటాయో ఒక్కొక్క బీచ్ ఒక్కొక్క ఫిష్లు చూసినా ఇందాక ఒకటి ఐదు కేజీలు ఉందంట ఎంత బాగున్నాయో అసలు లాస్ట్ టైము ఫిష్ ఫ్రై చేసింటే ఎంత బాగుందో అందుకని ఇంకా ఫిష్ తినాలనిపిస్తుంది తీసుకుందాం అనుకున్నాం గాని మళ్ళా ఇంగ్రిడియంట్స్ అన్ని కావాలి కదా
టీ చేప ఎలా అయినా బాగుంటదండి చేప
ఆ ఇప్పుడు సముద్రం పోతాం కదా సముద్రం కాడికి పోయినప్పుడు అక్కడ అమ్ముతారు చి చాపలు
అవును
అక్కడ పోయి చూడాల అక్కడ బాగా తక్కువ రేటే ఉంటాయి తక్ కువ రేటే ఉంటాయి చాపలు పోవాలి ఈ కనీసం ఎండు చేపలు తీసుకొస్తా ఈసారి ఎప్పుడు ఎండు ఎండు చేపలు ట్రై చేయలేదు ఎండు చేపల పట్టుకొస్తా అయ్యయ్యో
ముళ్ళు ఉండవా అండి
ఎండు చాపలల్లో ముళ్ళు ఏమో మేబి నాకు కూడా తెలీదు ఎప్పుడు చూడలేదు చాలా మంది ఎండు చేపులు అంటే ముళ్ళు తీసేస్తారు అనుకుంటా తీసేసి ఎండబెడతారు అనుకుంటా అడగాలి అక్కడికి వెళ్ళి కనుక్కుంటా ఆ కొరమిన చే బా ఇవన్నీ ఉంటాయి ఏవో వెరైటీగా నాకు కూడా చాపల గురించి తెలియదండి ఎప్పుడు నేను సరిగ్గా తినేదాన్ని కాదు
ఆహా
ఉ
చిన్న ముళ్ళు ఉండా అప్పుడు మా చిన్న ముళ్ళున్న దాంట్లో ప్రమాదమే పిల్లలు పెడితే
కొంచెం చూసి పెట్టాలి మనం బట్ చాప చాలా మంచిది హెల్త్ కి
అవునవునవును
ఈ ఆమ్లాలు తక్కువ పాటి అమ్లాలు ఉంటాయి కదా ఒమెగా త్రీ ఉంటంది మెయిన్ గా చాలా హెల్తీ పిల్లలు ఎందుకంటే ఈ సృష్టి మొత్తం సృష్టింప పడక ముందే చేపలు ఉన్నాయి సముద్రం ఉన్నింది కదా మొత్తం మీ సృష్టి కంటే ముందు అప్పుడు చేపలే ఉన్నింది సో కాబట్టి అన్నిటికన్నా ముందు చేప కాబట్టి చేప చాలా మంచిది ఇంకా చికెన్ మటన్ కన్నా కూడా చేపలే మంచిది
ఔ చాపలే మంచివి
హ్మ్మ్ చూద్దాం అడికి పోతే ఏది బెట్టరు ఏమి అనేది అర్థమైతది
తెలుస్తుంది లెండి ఆడికి పోతే ఆటోమేటిక్ గా
హ
మీరు ఒక్కరేనా అండి మీతో పాటు మీ ఫ్రెండ్స్ వస్తారా
మా ఫ్రెండ్స్ కూడా వస్తారండి అందరం కలిసే వెళ్తాము వెళ్లి కొంచెం చూసీ కొనీ బీచ్ లో కాసేపు ఎంజాయ్ చేసి మొన్న వేరే దానికి పోయింటే ములుగు అని అక్కడ ఊరికి పోయింటే
ఆహా
జె స్విమ్మింగ్ పూల్లొ ఎంజాయ్ చేసినం అండి ఎంత బాగుందో నేను నీ నాలుగు మూడు గంటలు కూర్చున్న
అదే పనిగా అయితే పోలేం లెండి
అదే పని అయితే ఏతే పోలేంగని బట్ నాకె ఇంకా జాబ్ డ్రేసుకుంటాయి కాబట్టి వెళ్తా ఉన్నా
అవునవును నిజమే కరెక్టే
మామూలుగా అయితే కనుక వెళ్ళలేము బట్ నాది అఫీషియల్ గా కాబట్టి
అవును ఆఫీషియల్ కాబట్టి పోతా ఆ
ఆ ఇదిగో ఆయిల్ పెట్టుకుంటున్నా హెడ్ బాత్ చేద్దామని కొంచెం ఆయిల్ పెట్టు అంటే సిల్కిగా వస్తాయి కదా హెయిర్
ఆ హా అవును నిజమే
ఆ అందుకే ఆయిల్ పెట్టుకుంటున్న
హావు ఎప్పుడు వచ్చున్నారండి సముద్రానికి
ఏంటండి
టైమింగ్ టైమింగ్ ఎప్పుడు నుంచి
టైమింగా చూడాలండి ఏ టైం వరకు ఉంటుందో నాకు కూడా తెలీదు పోయి వెళ్ళితే ఏదన్నా అర్ధం అయితది మా మామూలుగా అయితే ఫైవ్ ఓ క్లాక్ వరకే అంటారు బీచెస్
అవున అవును నిజమే
చూడాలి
ఉమ్
ఏ చిన్న పాపలేసిందా
చిన్న పాప పడుకుందండి
టైని నా పేరు టైని
ఆ టైని పేరు
బాంది
నిన్న ఇంజెక్షన్స్ చేసినారా త్రీ ఇంజక్షన్స్ చేసినారు కాళ్ళకి రెండు చేతి కోటి
అయ్యో
ఏడుస్తాదనుకున్న ఏం ఏడ్సలె బాగుంది జ్వరం వస్తుంది అనుకునేే జ్వరం రాలే ఏం రాలే
ఉ జర్త అయితే
హా నిద్ర ఓతాంది
ఆ
టైస్ ఒకటి సతా ఇస్తాదండి ఇంకా మామూలు టైమ్ లో అంతా బాగానే ఉంటుది
ఉమ్ చిన్న పిల్లలు కదా వాళ్ళ వాళ్లకేంతెలుసు అంతే ఉంటారు
అవును
అసుక అమలుగరా
మళ్ళీ పెద్ద పాపట్లేమి ఏడుసల చిన్నప్పుడు కూడా ఈమె బోగ ఏడుస్తాది
ఉమ్మ్
పద్దాన్ని పెద్ద అమె ప
ఇంకా మీ మమ్మీ మీ డాడి వ్యవసాయనికి ఎల్లారా
ఆ లేదండి పద్దన్న లేసింది వాళ్ళమ్మ వాళ్ళ అమ్మమ్మతో తాతతో కరుపని పోతా అని పోయింది నేను పోతా నేను పోతా స్నానాం స్నానం చేయనికి బట్టల అన్నీప్పెసింది స్నానం చేత్తాంది పోయింది వాళ్ళతోపాటే
ఉ
హ
కోరపన అంటే ఏమేం చేస్తారండాడ
వాటర్ వాటర్ వర్షం పడితే గుంత పెద్ద గుంత తీస్తారండి వర్షం పడితే అంతే నీళ్ళ ఇంకి ఇంకిపొ ఆవిరికి
ఆ ఇంగ్ కొడుగుంతల టైప
కుడిగుంతలు పెడతారండి పెద్దగా పెడతారు గుడిగుంతలు
అప్పుడు మళ్ళీ ఆ నీళ్ళ అన్న మళ్ళీ భూమి లోకే జారుకుంట
ఆ భూమిలే కల్తాయి
ఉ
అందు కట్లా పెడతారని
హ మీ సైడ్ ఎక్కువ ఏ పంటలు పండిస్తారు
ఆ సైడ్ వచ్చేసి ఎక్కువ చీనా చెట్లు అరటి చెట్లు అండి
జీన చెట్టలు అంటే మా దగ్గర అయితే మోస్ట్ సంది బత్తాయ అంటారు
బత్తాయి బత్తాయి
ఉ ఉ ఉ
హ
అంతేనా ఇంకా మొక్కజొన్న అవి ఎక్కువ వేస్తారా
ఆ మైజ్ ఎక్కువ వేస్తారు
ఉమ్
ఆ
సరే అండి నాకు కూడా జాబ్ మేలకి డ్రైవ్ కి టైం అయితుంది
ఆ ఓకే అండి